హలో బా
ఉ మ నను బాన్నావా
హ్మ్ ఏం చేస్తున్నావ్
ఏం చెయలే ఏం చెప్పలే ఆ ఫ్రెండ్ తో మాట్లాడి
హ్మ్
అప్పుడు ఖళీ ఉన్నా ఫోన్ చేస్తా
ఆ ఉన్నాయి సంలో ఒక నేనేం లేదు ఖాళీగా ఉన్నా పైన ఇక్కడ ఎవరు కొట్లాడుకుంటా ఉంటారు కొట్లాడుకుంటా ఉంటే చూస్తా ఉన్న ఎవరో అమ్మను ఎవరో వేరే ఆంటీను వాళ్ళ కూతురు ఆ పాప చుస్ కాలేజ్ పాపే వాళ్ళమ్మకి అంటే కొట్లాడటాన్ని ఎందుకు కొట్లాడుతాందో
అంత మామూలే
కాలేజ్ ఇంగా ఆ ఇవంత మామూలే అస్ అసలు మన కాలంలో మన అమ్మ వాళ్ళతో గట్టిగా మాట్లాడదాం అనుకున్నా మనకు భయం
అ అవునవును
ఈ కాలం పిల్లలు అసలు అబ్బా
ఆ
ఎట్లా బట్టి ఎట్లా బిహేవ్ చేస్తాన్నారు అసలు వాళ్ళ అమ్మ నాన్ననే పట్టి కొట్టేస్తాన్నారు టీ
అవును ఒక వీడియో వైరల్ అయింది కదా
ఆ ఎవడు వాడు టెన్త్ క్లాస్ పిల్లడు ఏమో కదా
నాకు కూడా చాలా ఇదిగా అనిపించా ఏంది రా అని
అడ ఉండే టీచర్స్ కూడా ఆమె ఎంత సైలెంట్ గా చూసుకోని ఉంది కదా అసలు నేను వున్నింటే నా ఆ ప్లేస్ లో పట్టి కొట్టేసి ఉండేదాన్ని అంత పెద్దవాళ్ళనీ బట్ కొని ఎవరన్న కొడతారా
మ్మ్ ఉమ్ అంటే వాళ్ళు ఏమన్నారో అది వేరే విషయము కానీ నువ్వు మర్యాద ఇవ్వాల్ల కదా
అయినా అసలు వాడు దెబ్బా అసలు ఎంతో గట్టిగా ఉన్న కరెక్ట్ గుండెల పైన తన్నాడు వాడైయితే
కాళ్ళ తోనా అయ్యో
మ్మ్
ఎందొ
కొడతాన్నాడు నగుతాన్నాడు మళ్ళా కొడుతాన్నాడు నగతాన్నాడు
చాలా ర్యాష్ అయిపోయినారు ఇప్పుడు
అసలు ఈ జనరేషన్ అసలు పట్లే మామ్మ అసలు వీళ్ళని ఈ జనరేషన్ ఏ ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఎట్లాంటుందో ఇంకొచ్చే పిల్లలు ఎట్లుంటారబ్బ
ఆహ అవును కానీ కొందరు ఇట్లా అంటే కొందరు ఇట్లా మారుతున్నారు ఇంకా కొందరు ఎట్లా అంటే చిన్న ఏజ్ లోనే అన్ని నేర్చుకోవడం అట్లా చేస్తున్నారు
ఉ మ్మ్ వాళ్ళ పేరెంట్స్ కూడా బాగా మ్మ్ వాళ్ల పె పేరెంట్స్ కూడా బాగా గుడ్ హ్యాబిట్ ఇట్లా పోయమ్స్ తో పోయమ్స్ ఆ పే అంటే పోయిమ్స్ లాగా చేపీస్ యే బ్యాడ్ టచ్ ఏంది గుడ్ టచ్ ఏంది గుడ్ హ్యాబిట్స్ ఏంది బ్యాడ్ హ్యాబిట్స్ ఏంది అన్ని నేర్పిస్తున్నారు.
ఆ అవును
కొంతమంది పిల్లలు ఉం
అదేమంటే ఒక స్టార్ట్ దాడ ఆపిల్లోడి దేని మీద అంటే స్కూల్లో ఏం చెప్తారు ఇంత బాగా ఐల్ చేస్ చేస్తారు కదా మాట్లాడతారు ఉం ఆ ఏమంట స్కూల్లో పేపర్ వేస్ట్ చేయ్యొద్దని చెప్తార టీచర్స్ కానీ ఎం చెస్తరు హర విధర్ ఇస్తారు కదా అట్లా వేస్ట్ చేపిస్తారు కదా అట్లా దానికి ఏదో ఒక ఐడియా వచ్చి వాళ్ళ మా మమ్మీ వాళ్ళకి చెప్తాడంట వాళ్ళ మమ్మీ వాళ్ళ దానికి సపోర్ట్ చేసి చేపిస్తారు కానీ ఐడియా ఏమో తెలీదు అది ఇంటర్వ్యూ లో అలు చెప్తా ఉండే
ఉం ఇంకా మీరు ఏం చూసారంటే వాడ ఎవడో సిక్స్త్ క్లాసు ఫోర్త్ క్లాస్ ఎవడో వాడు ఆ సి ప్రోగ్రామింగ్ ఎస్ ఏం చేస్తాడు ఇన్స్టాల చీన జవాన పడతే తన వేర్ ఆర్ యూ మనం ఇంత పెద్ద అయినాం అసలు మాకు రావాల్సిన లాంగ్వేజ్ వాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు నాకు బలే కామెడీ అనిపించిది.
అ ఎట్ల నేర్చుకుంటారు కదా
ఉ
పేరెంట్స్ అని అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ముందు నుంచి అదే ఉంటుంది అంటే సాఫ్ట్వేర్ లో ఉంటారు చిన్నప్పటి నుంచి చూసి చూసి వచ్చేస్ వస్తుంద మాట్లా ఏమన్నా
ఆ కానీ చిన్నప్పుడే అంతా ఆడుకునే టైంలా ఇవంతా చేపిస్తే వాళ్ళకి మెమోరీస్ ఏమింటాయి చెప్పు ఆడుకునే టైంలో ఆడుకొనియల్లా ఇప్పుడు మళ్ళ అంతా ఎట్లా చదివేదే కదా ఒక ట్వంటీ వన్ ఇయర్స్ వరకు ట్వంటీ వన్ నే ఆల్మోస్ట్ళ ట్వంటీ ఫైవ్ వరకు
అవునా ఇంకా రాను రాను చిన్నప్పుడే చదివేస్తారు ఒక ట్వంటీ థర్టీస్ కే చనిపోతారేమో కదా లైఫ్ టైమ్ కూడా తగ్గిపోతాంది మనిషికి ఊమ్
అసలు ఫుడ్ వల్ల అంతా హే ఏడిషన్ అంటా వచ్చన్ వల్ల అసలు లైఫ్ స్పెన్ తగ్గిపోతాన్
ముందు హండ్రెడ్ ఉండే ఇప్పుడు సిక్స్టీ సెవెంటీనే
సిక్స్టీ సెవెంటికీ కూడా డౌట్ ఏ ఆ
ఏందో చిన్న చిన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఏందో
అసలు ఉమెన్స్ కి హార్ట్ అటాకే రాదన్నారు. ఇప్పుడు చూడు అసలు ఎక్కడ చూసినా ఉమెన్స్ కి చాలా వస్తాంది.
ఆ అది ఇంగా కరోనా తర్వాత నుంచి ఇంకా ఎక్కువ హార్ట్ అటాక్స్ అయిపోయినాయి.
ఊం ఉ ఆ కరోనా టైం నుంచి అయితే మొత్తం వరల్డే మారిపింది
అవునవును ఏజ్ తో పని లేకుండా వచ్చేస్తాంది హార్ట్ అటాక్
ఆ అవును ఇప్పుడు మనం ఏమన్నా సర్జరీస్ అవంత చేపిచ్చుకోవాలన్నా మన బడ్జెట్ బడ్జెట్ బయట ఉంది అంతా మిడిల్ క్లాస్ వాళ్ళు అఫర్డ్ చేయలేదు అవన్ అంత
ఆ
రిచ్ వాళ్ళ అయితే చేస్తారు
ఏస్ ఉండది లైఫ్కి కానీ ఒక సిచ్యువేషన్ ఉంటుంది కదా కాపాడు కొనికు అవకాశం ఉండి కూడా మన దగ్గర అంత డబ్బులు లేనప్పుడు చాల బాలెద్ కనిపిస్తద అప్పుడు
ఊమ్ గ అంతే ఈ కాలం పిల్లలు ఇంకా అసలు వాళ్ళ పేరెంట్స్ ఎట్లా బిహేవ్ చేయాల, స్కూల్లో ఎట్లా బిహేవ్ చేయాల, రూడ్గా చాలా వస్తాన్నారు.
అవును పేరెంట్సే ఫస్ట్ వాళ్ళని ఫోన్స్ కి ఆ పేరెంట్స్ అలవాటు చేసేస్తన్నారేమో
ఉమ్ చిన్నప్పటి నుంచి అన్ ఏమన్నా తిన వాళ్ళకి తిపియ్యాలంటే ఫోన్ ఇచ్చేస్తారు ఫోన్ ఇస్తే వాళ్ళ ఏమో కార్డూన్స్ చూసు కుంటా అంటే వీళ్ళు ఒక సై నుంచి తిపిస్తా ఉంటారు
వాళ్ళన్నీ తగ్గిపోనేసి వీళ పల్లు అలవాటు చేస్తారు లాస్ట్కి వాళ్ళు అట్లు మారిపోతారు
అ ఇప్పుడు ఆ ఇవి కూడా స్పెక్స్ కూడా ఎంత యాడ చూడు అందరికి అద్దాలే అసలు చిన్న వన్ టూ ఇయర్స్ నుంచి ఆ మేమి ఇంత పెద్దగా అయినాం కాని మాకు ఇంత వరకు అసలు స్పెక్ట్స్ అనేది రాలేదు మాకు చిన్నప్పటి నుంచి కూర క్లు బాగా తిినెలా అవేని కాకర్గాయ తిినలా లేడీస్ ఫింగర్ ినలా మాస్ బాగా వస్తు ంది అట్ల అంతా ఆడిచి ఆడిచి తినిపించినాడు చిన్నప్పటి నుంచి
ఆ నేను చిన్నప్పుడు మంచిగా తింటాంటి లేడీస్ ఫింగర్ ఎందుకంటే మ్యాచ్ బాగా వస్తుంది అని
నాకు అస్సల్ మ్యాథ్స్ నేను అయితే చానా పూర్ తెలుసునా మ్యాథ్స్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకో మెంటల్ ఎక్కి పోతుంది నాకు అసలు ఏంది తెలియదు ఎట్లా చేయాలా అని మేమైతే టెన్త్ లో సిబిఎస్ఈ నా మేము తీసుకునింది అంటే చిన్నప్పటి నుంచి సిబిఎస్ఈ నె లే ఫోర్త్ నుంచి ఎట్లా కరోనా వల్ల బ్రతిపోయినాం లేండే బోర్డ్ ఎగ్జామ్స్ రాసిండే పాస్ అయిందో ఫెయిల్ అయిపోయిండో కూడా డౌటే
నేను కూడా అదే ఆలోచిస్తా ఓసారి అప్పుడు కా చదువుాము మర్చిపోతాం చదువుతాము మర్చిపో
ఆ దాంలోూలో మా మథస్ టీచర్ అప్ప చాల ఇంతే ఏం అర్థం కాదుత్తత్తా అంటా అంటాడు అంతే ఏంది అర్థం కాదు
హ అది ఎన్నో కరోనా వచ్చా టెన్త్ లో ఉన్నప్పుడు ఆనందపడాలో బాధపడలో కూడా తెలియాల దాని గురించి
సస్తాయారు ఆవ కూడా డౌటే ఎందుకు ఏమన్నా మన మనం ఏమన్నా మార్క్ షీట్స్ అవి చూస్తే కరోనా పాస్ అ అంటారు కరోనా బ్యాచ్ ఆ అంటారు ఆనంద పడల్లో బాద పడల్లో
కానీ అది జనాభా తగ్గిపోవడానికి చేశారు కదా అది కరోనా
అవును పాపులేషన్ చాలా తగ్గాలని నా నా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమంటే చైనా వాడే అంట అంటన్నారు అయినా తగ్గింది అంత చైనానే చనాా పాపులేషన్. తగ్గింది కదా ఊ అసలు ఎట్లా తెలిసిన ఇప్పుడు ఏంలేదు ఆ బుల్డోసర్స్ లో వేసుకొని పోయి శవాలు. అబ్బో మట్టి యెట్లేస్తారో చెప్ లేసానిన్నరు గుంతల్లో.
ఏమంటే? మ మళ్ళా అవి వాళ్ళకు సోగుతుందని అక్కడక్కడే హాస్పిటల్ బట్టల్లోనే జరిగిపోతాండ అంతా. పాపమ్ ఫ్యామిలీస్ అంతా బాధపడింటారు అప్పుడు.
అసలు ఎంతమంది ఎంత ఎంత మంది వెళ్ళార ఏమో ఎంతమంది చనిపోయినారు. అసలు ఆ టైమ్ లో ఫీవర్ వచ్చినా కూడా భయపడే వాళ్ళము.
ఉ అవును వాళ్ళు ఒక పక్క బాధపడుతుంటే వాళ్ళ పక్కన కూడా ఉండలేము మనం అప్పుడు.
అ
అట్లా మారిపోయింది సిచ్యువేషన్.
హ్మ్ ఏందో ఇదంతా బ్యాట్స్ అంటారు కదా ఏ ఏ ఏందది?
ఆగ
బ్యాడ్స్ అంటే హ్మ్ ఆ గబ్బిలాలు. అవంతాతిని ఎట్లా చెప్పినారు? చైనా వాళ్ళ ఇవంతా తింటా ఉంటారు వాళ్ళ వల్లే వచ్చింది అని అంతా చెప్తా ఉంటారు.
హ్మ్ చే వాటి వల్ల ఏదో వైరస్ ఫామ్ అయింది ఆ..
హ్మ్ చైనాలో ఎప్
కొన్ని రోజుల తర్వాత, క్రియేటెడ్ అని చెప్పినారు.
హ్మ్ హు కానీ మన ఈ సీఎం బాగా హెల్ప్ చేసినారు అప్పుడు కదా?
హ్మ్
హ్మ్ బాగా పరిపాలించిన అప్పుడు మన స్టేట్ ని.
ఆ ఆ సిచ్యువేషన్ లో పాలించడం అంటే చాల గ్రేటే.
హ్మ్ సిచ్యువేషన్ చాలా మంచి ఈ హ్యాండిల్ చేసినాడు.
హ్మ్
ఇంకేం ఇంట్లో అందరు బావున్నారా?
హ్మ్ బాగున్నారు. మీరు సరే అయితే మళ్ళీ చేస్తాను.
హ్మ్ సరే బాయ్.
ఉమ్ బాయ్